హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే న్యూస్ పేపర్ చదివి అయిపోయింది టీ పెట్టాలి
ఆహా
మీరు తాగారా కాఫీ
నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ తాగనండి ఓన్లీ మార్నింగ్ యూనింగ్
ఇది మార్నింగే కదండి అందుకే న్యూస్ పేపర్ చదివి టీ తాగినా
అవునా అండి
ఆ ఏం చేస్తున్నారు మరి
నేను టీవీ చూస్తున్నా అండి
టీవి యా ఏ ప్రోగ్రామ్ చుస్ సున్నారు ప్రోగ్రామా మూవీయా
నేను మూవీస్ చూస్తాను ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను కానీ కొంచెం తక్కువ
ఆహా ఇప్పుడు ఏ మూవీ వస్తుందండి.
నేనా ఇగో ఇదేమంటారు నువ్వే కావాలి మూవీ చూస్తున్నా
అవునా ఇది ఎవరిది హీరో ఎవరు
మీరు తారు తరుణ్ తరుణ
ఆ బాగుంటాయిండి ఆ చూస్ తను ఇప్పటి మూవీల అంతా పిచ్చి పిచ్చి గా ఉన్నాయ్ అప్పట్లో మూవీ నాకప్పటి చిన్నప్పుడు అర్థం కాకపోయేదని అవే ఇప్పుడు చుస్త్ తే బాగున్నాయి బాగా అనిపిస్తుంది.
ఆ రీసెంట్ గా ఏదైనా చుసారా మూవీ
టీవి లోనా థియేటర్ లోన ఆ ఓటీటిటీ లోనా లాప్టాప్ లోనా
పర్లేదు రీసెంట్ గా ఏమైనా అంటే కొత్త మూవీస్
ఇప్పుడు థియేటర్ లో కాంచనా మూవీ రీరిలీజ్ అయిందండి నిన్ననే
అవునా
ఆ థియేటర్స్ లో ఇప్పుడు హైదరాబాద్ సిటీ లో అన్నీ మ పాత మూవీ చేస్ స్తన్నారూ పాత మూవిస్ ఎల్లి అ పాత మూవిస్ ఏ మ థియేటర్ లో చూస్తున్నాం కొత్త మూవీస్ ఏమో ల్యాప్టాప్ ఒ టీటి లో చూస్తున్నాం
అవునా అది రీసెంట్ గా ఏం చూడ్లేదా అయితే రీసెంట్ టైమ్స్ లో
ఇక నిన్ననే చూసిన కాంచనా థియేటర్కి ఎళ్ళి కాంచన్నం నేను ఇంట్లో చూస్తేనే నాకు కొంచం భయం అయింది ఇంకా అక్కడ ఇక చాలా మంది ఉన్నారు మళ్ళా ఏంటంటే ఇప్పుడు రీ రిలీజ్ అన్నప్పుడు మూవీని చూడరు ఎంజాయ్మెంట్ చేస్తారు మళ్ళా వీడియోలు తీస్తారు రీక్రియేట్ చేస్తారు అక్కడ నిన్న ఏం జరిగింది తెలుసా ఇక్కడ అత్త కోడలు ఆ మూవీలో కొట్టుకుంట కదా రక్తం చుక్క బొట్టు పొడువు అని ఆ అట్ల పొడువు అంటే ఇద్దరు బాయ్స్ ఒకమే అట్ల వాళ్ళ శారీస్ అట్లా కట్టుకొని వచ్చార్రు ఇట్లా రీక్రియేట్ చేద్దామని కొందరు వీడియోస్ తీస్తున్నారు అయితే పొడువ వే పొడువు అని పిన్నిస్ తోటి ఇట్లాని అట్లా డ్రాప్ అట్లా వేస్తే వేరే అబ్బాయి వచ్చి కినా నాకి రూ ఘోరం అట్లా అంటే అక్కడ కామెడీ ఉంది భయం బడ్డానికి అట్లా ఏం లేదు అన్నట్టు
అవునా
ఇంట్లో చూసినప్పుడు ఇంకా స్టార్టింగ్ భయ అయింది ఆ మ్యూజిక్ ఘోరం ఉంటది కదండి
అవునవును
ఆ
ఆ వస్తది ఘోరంగా వస్తది సౌండ్ అస్ మ్యూజికే బయమయిత
ఆ స్టార్టింగ్ లో మూవీ చూసినప్పుడు అసలు నిద్ర పట్టలేదు
మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం హరర్వా కామెడీ
ఫ్యామిలీ మూవీస్ ఇష్టమండి నాకు
ఫ్యామిలీ మూవీసా
ఆ ఎవ్రీ నా బర్త్డే రోజయితే జాన్వరిలో సంక్రాంతికి పక్కా ఒక మూవీ ఫ్యామిలీ అంటే సంక్రాంతికి అందరు ఇంటికి వస్తారు కదా ఫ్యా చుట్టాలు లూ అంటే లైక్క హాస్టల్స్ నుండి గానీ లీవ్స్ ఉంటాయి కదా
అవునవును
వస్తరు అని చెప్పేసి ఆ టైం కి ఫ్యామిలీ మూవీస్ రిలీజ్ చేస్తరు మొన్నా నా బ జాన్వరి అప్పుడూ ఇది శంకరవర ప్రసాద్ గారు ఉంది కదా
అది చూసారా మీరు
అవును మా ఫ్యామిలీ మొ త్తం ఎళ్ళి చూశాము చాలా కామెడీ బాగుంది మళ ఫ్యామిలీ గురించి చాలా బాగుందండి
అవునండి
ది అంటె మళ్ళా ఇంకో పోయిన ఆ బర్డే అప్పుడు ఆ అల్లు అర్జున్ మూవీ సా మజ వర గమన సాంగ్ ఉంటది కదా
ఏదండి అలా వైకుంఠపురం లోన అండి
అది ఇట్లా నా బర్త్డేస్ కి బాగొస్తాయి మూవీస్ ఇంకా పక్క వెళ్తాం అన్న ఆ రోజు ఫ్యా మిలి మొత్తం
అవునా మీరు ఇవి హరర్ మూవీస్ చూడరా
చూడనండి నాకు భయం అయితది ఇంకా అందుకు
కానీ నాకు నాకు కూడా భయం అయితది కానీ అవి చూడాల టే బాగ ఇంట్రెస్ట్ థ్రిల్ంగ్ గా ఉంటయి కదా సస్పెన్స్ నెక్స్ట్ ఏమైతది నెక్స్ టేమైతది అని
అట్లా బానే ఉంటది ఆ చూడాలనిపిస్తది కాని ఆ చూసి అయిపోయినాక ఇంకా భయం అయితది
అవునా మీరు బాగా ఇమాజిన్ చేసుకుంటారేమో ఆ దాంట్లో ట్ల లీనిమయి పోతారా
ఆ అందుకే కదా ఇప్పుడు నార్మల్ గా చూసి వదిలేయారేదాని ఇక అవి గు ర్తించుకొని నైట్ ఆ ఇట్లా ఏం చూసినా ఇక అట్లనే ఫిక్స్ అయితాయండి అది ఫ్యామిలీదయినా హరదయినా జోక్ అయినా కామెడీ ఏదైనా
అవునా
హమ్ మీకేవి ఇష్టము
హమ్ అ నాక నాక్కూడ ఫ్యామిలీనే ఇష్టం కాకపోతే ఇలాంటి హరర్ మూవీస్ చూడలీ అంటే ఇష్టం కాకపోతే భయం ఉంటది పక్కన ఎవరన్న ఉంటే చూస్తా
భయం అయితది కక్పోతతే నేన్ తథయటర్లలో చూడాను అలాంటి మూవీస్
ఆ థియేటర్ లో ఆ సౌండ్ కి అయితే ఇంకా భయ అయితుంది
అవును అంటా మేము అంతే అంటే మేము చిన్న ప్పుడు అది అరంధతీ మూవీ వచ్చింది కదా అండి అరుంధతి మూవీ వస్తే అప్పుడు సౌండ్ కే అంట అక్కడనే అంటే థియేటర్ లో అప్పుడు మేము చిన్నగుండె వెళ్లేగానీ థియేటర్ లోనే హార్ట్ అటాక్ వచ్చి చని పోయినట్టు ఒక వ్యక్తి
అవునా అక్కనే థియేటర్ లోనే
టర్ లోనే అందుకే ఏమైకో వాళ్ళ ఫ్యామిలీ మెంబ ఎట్లా వచ్చినందో తెలిదు గాని హార్ట్ అటాక్ వచ్చి అక్కడనే వచ్చిందట అందుకే అక్కడ అలాంటి సౌండ్స్ చూతే కొంచెం భయం ఐతది అందుకే నేను థియేటర్ లో అలాంటి మూవీస్ చూడను, ఫ్యామిలీవి ఇలాంటి కొంచెం లవ్ స్టోరీస్ అట్లాంటివి ఉంటే కొన్ని కొన్ని చూస్తాం కాని మ్మ్
అవునండి అది కూడా కరెక్టే అక్కడ ఈషా మూవీ అయితే అందులోకి వెళ్ళాలంటే ఆ మన సిగ్నేచర్ పెట్టి లోపలికి వెళ్ళాలంట అదైతే ఇంకా ఘోరం ఉంటదంట నేను చూడలేదు
ఏమోండి నేను కూడా చూడలే విన్నాగాని చూడలేదు నేను కూడా
అది అంతకు అసలయ్యే ఛాన్సెస్ ఉంటే అది ముందే సైన్ చేపించి పంపిస్తారంట
అవును మీకు ఎక్కువ ఏ మూవీ ఇష్టం, అంటే బోర్ కొట్టకుండా ఎక్కువ ఏ మూవీ చూస్తారు మీరు ఎన్ని సార్లైనా బోర్ కొట్టకు
ఎన్నిసార్లు అయినా అంటే మన పాత నా మూవీసే అండి నువ్వు వస్తానంటే నేను వద్దం
ఆ ఆ ఉంటది ఇంకా అదేంటిది ఈ వెంకటేష్ మూవీ ఉం అది కదండీ నువ్వు నాకు నచ్చావు అదే ఎన్నిసార్లు చూసిన బోరే కొట్టదండి ఫుల్ కామెడి
ఇంకా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అది ఊకే మాట్ టీవీలో వేస్తానే ఉంటారు నేను చూస్తానే ఉంటా
అవునా అండి
ఆహా
కొన్ని కొన్ని చూస్తే అస్సలు బోర్ గొట్టవు కదా మళ్ళీ కొత్తగా చూసినట్టే అనిపిస్తాయి మంచిగా అవును ఫిదా కూడా బాగుంటదండి
మన తెలంగాణ కల్చర్వో అది మాస్ లాంగ్వే ఉంటంది అన్నట్టు కొన్ని మూవీస్ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టవండి
అవును మీరు ఫ్రెండ్స్ తోటే వెళ్తారా? ఫ్యామిలీ తోట వెళ్తారా అండి మూవీస్ కి
ఒక్కొక్కసారి ఇంకా ఫ్రెండ్స్ తోటి ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మన ఫ్యామిలీ అందరు కలిసున్నప్పుడు ఫ్యామిలీ తోటి అట్లా వెళ్తా ఇట్లా వెళ్తా
అవునా
మ్మ్ ఉమ్ మీదే లాస్ట్ గా చూసిన, ఫ్రెండ్స్ ఉన్నప్పుడే ఇంక్ కా ఆబ్వీయస్లీ ఎంజాయ్ చేయ్యడం, మనం విజిల్ యేయడం, ఒరవడం అట్ల ఉంటదిగ. ఫ్యామిలీ అయితే అందరుంటరు. ఆ ప కా లేకపోతే అసలు థియేటర్ కెళ్ళిన ఫీలింగ్ ఉండదు ఆ నార్మల్ గ ఇంట్ల కూర్చొని చూసినట్టు అనిపిస్తది. విజిలేసుకుంట ఒర్రుకుంట వెళ్తేనే మజా వస్తది.
అవునా?
ఇంక ఫ్యామిలీ తోటెళ్తే, అందరు ఉంటరు కాబట్టి భయం అయి సైలెంట్ గా కూర్ ని చూసుడు అయితది. యాక్టింగ్ అంటే కాదు కని, పద్ధతిగా ఉండాలి కదా.
త్తరా అంటున్న. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, నిజ స్వరూపం బయటిక్ వస్తదా?
అహా, నిజ స్వరూపం కాదు అండి. ఇంకా ఎవరి తోటి ఎట్లా ఉన్నప్పుడు, అట్లనే బిహేవ్ చేయాలన్నట్
ఓకే ఓకే.
తరు ఒర్రుతనే ఉంటరా మరి?
నేనా? అట్లెం చెయ్యను నేను. నేను మామూలుగ జస్ట్ చూస్తా, చూస్
ఆ చూసుడు కూడ ఇంట్ల చూడచ్చు కద మరి, దానికి థియేటర్ ఎందుకు అండి?
థియేటర్ అయితే పెద్ద స్క్రీన్ సెవెంటీ ఎం ఎం అది. మంచిగ సౌండ్ కూడ ఉంటంది. ఫస్ట్ టైమ్ ఆ అవి చూస్తే అది బేరే ఉంటది. అంటే కొన్ని కొన్ని సీన్స్ మూవీ టీవీలో వచ్చేసర్ వరకు కట్ అయిపోతయి కదా.
ఆ, త్రిబులర్ మూవీ అయితే చాల బాగుంద్
అవునండి, నేను కూడ మా ఫ్రెండ్స్ తోటెళ్ళాను మస్ తుంది.
మీరు ఫ్రెండ్స్ తోటి వెళ్లారేమో? ఫ్యామిలీ తోటి ఎళ్తరేమో?
ఫ్యామిలీ అంటే, అప్పుడు చదువుక్ అప్పుడు ఎళ్ళాం ఫ్రెండ్స్. తోటే, ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ కూడా. మా ఫ్రెండ్స్ వచ్చిన్రు ఇటునుంచి ఫ్యామిలీ కూడా వచ్చిన్రు. ఆ ఫస్ట్, ఫస్ట్ అయితే ఉమ్ మా వాళ్ళు చూసి, ఈ మూవీకి తీసుకొచ్ ఇంక అన్నరు తర్వాత, ఇగ మొత్తం అందులో లీనమయిపోయి చూసిన్రు. మూవి మొత్తం ఇగా మా ఫ్యామిలీ మెంబర్స్.
అవునా? బాగుందన్నరా?
చాలా బాగుందంట.
ఆ హ, బాగుంటయ్ మూవీస్. సో, ఇప్పుడు.
నేను మళ్ళీ ఏంటిది, రీసెంట్ గా. ఇది కేరళ టూ అని మూవీ వచ్చింది కదా అది అది చూసా చూసాను నేను చూస చూసా రీసెంట్ గా నే చూసాను ఆ చూస్ తను బాగుంది కాకపోతే అందలో కాకపోతే ఈ మధ్య బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా వాటి ఏమన్ని టే చిన్నగ వయసులోనే లవ్వు అద్ ది అదని చెప్పి వాళ్ళు మతం మార్చుకొని బాగుంది కాకపోతే మనం కూడా అంటే హిందువులు అంటే మనం ప్రేయర్ చేస్తాం దేవునికి మొక్కుతాం గాని మనకు దేని వల్ల ఏంటిదన్ ని యూజెస్ అన్ని తెలిదు ఇప్పుడు ముస్లిం వాళ్ళకి క్రిస్టియన్ వాళ్ళకి వాళ్ళ అన్ని ఉంటాయి కదా కంపల్సరీ చేయాలి అవి ఇవి అని నమాజ్ చేయాలి వీళ్ళు ప్రేయర్ చేయాలి అని ఇది మనకు మన దాంట్లో మనంగ చి చేయిస్తాను లేకుంటే లేదు అట్లుంటయి కదా
అవును
ఉమ్మ్ అట్లా కొంచెం ఉంది కానీ బానుంది మూవీ చూసా నేను
మాయణం
అవి ఉన్నాయి కాని మన మన దాంట్లో ఎంత మంది చదువుతారండి
అదే చదువుతే మనకు కూడా అబ్బ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఖురాన్ గాని బైబిల్ గాని భగవద్గీత గాని అన్నిట్లో ఒకటే ఉంటది వాళ్ళ వాళ్ళ దాంట్
కానీ వాళ్ళు చేస్తారు మనం చేయము వాళ్ళు పాటిస్తారు మన దాంట్లో ఎక్కువ పాటిస్తారు కదా
అన్ని మీనింగ్ ఒకటే ఉంటది వాళ్ళ ఎట్ల చే చదువుతున్నారు మనం కూడా అట్లా చదువుతే మనకు
ఆ వాళ్ళు ఫోర్స్ఫుల్ గా అన్ని చేపిస్తారు కానీ మన దాంట్లో ఉండది నీకు నచ్చితే చదువు లేక్ కుంట్లేదన్
అట్లా ఏముండది మనం కొన్ని కొన్ని చదువుకోవ సరే అండి బాయ్